ఆ చెప్పు
చెప్పు నేను బిబి జోడీ చూస్తున్నా అవునా ఉమ్
మొన్న మీ అనంతపూరోడికి ఏదో బలే వచ్చిందిగా
అమర్ వాడికా
ఆ
ఆ వాడు బా చేస్తాడు డ్యాన్స్
ఉమ్ నిన్నో డైరెక్టర్ కూడా కాల్ చేసాడుగా నిన్ననా ఈ రోజా
ఈ రోజేమో చేసింటాడేమో నిన్ననో ఈ రోజు ఇంకా నేను నిన్న ఎపిసోడ్స్ స్టార్ట్ చేయలే ఈరోజు చూసాన్న
మరి ఈవినింగ్ చూస్తానన్నావు నాతో
ఈవెనింగు లాస్ట్ వీక్ ది టైం లేదమ్మా మాకు
అంతా బిజీనా నా
ఏం చేస్తాం టైం అట్లా నడుస్తాంది
ఓకే ఓకే మేడం
ఉమ్ యాడ చెప్తండే నిద్రపోయేకే టైం సరిపోట్లేదు
ఉ
ఉమ్ ఇప్పుడు కొత్తగా ఇంగోటి కూడా వచ్చింది షో నిన్ననే ఈ రోజు స్టార్ట్ అంట
అవును ఏదో టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ ఏదో ఉంది అది చూసినా నేను డౌన్లోడ్ చేసిన
అవునా హాట్స్టార్ లో ఎందుకు డౌన్లోడ్ చేస్తావు హాట్స్టార్ లోనే చూడొచ్చు కదా డైరెక్ట్
అంటే అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదా
వియామ్మ
అడ్వటైజ్ రాకుండా వస్తాది దీంట్లో అయితే
మల్ల డిలీట్ చేయి
చేసేస్తా ఫోన్ స్పేస్ ఇదయితది కదా
ఉమ్ ఉమ్ ఓకే ఓకే ఇంకేంటి సంగతీస్ ఏం చేస్తానారు మీ ఫ్రెండ్స్ రూమ్మేట్స్ పడుకున్నారా
ఒకరు పడేసి పడుకునేసినారు అప్పుడే
ఉహు మేలమ్మ
ఇంకో ఇద్దరు ఊరు కెళ్లారు
ఉహు
ఆ ఒక్క మనిషికి నిద్ర ఎట్లొస్తుందో నాకు అర్ధం కాదు ఎప్పుడూ నిద్రలోనే ఉంటది ఆ రూమ్ కాదు మా రూమ్ మహిమో ఏదో నాకు అర్ధం కాదు అది
ఏమి
ఫుల్లుగా నిద్రపోతారు స్వామి ఎట్లా నిద్రపోతారో ఏమో
కళ్లు కంటి నిండా నిద్ర ఉంటే చాలు అమ్మా మాకు నాలాంటిదే ఉన్నట్టుంది ఆ అమ్మాయి
అవును అదే చెప్తున్నాగా
ఉమ్ మాకు ఊరికె అట్లా పడుకుంటే నిద్ద్రొచ్చేస్తాది తెలుసా
నేను చెప్పేది అదే కదా ఫుల్లు నిద్రపోతారు మీరు
ఉమ్ ఆ దేవుడు నాకు ఇచ్చిన వరం ఏమంటే మళ్లా మధ్యలో లేసినా అంటే ఆ నిద్ర రానే రాదు సచ్చిపోవాల్ల
ఉమ్
బట్ నన్ను ఎవరన్నా నాకు నిద్ర లేపినారంటే అయిపయా కోపం వచ్చేస్తది మా అమ్మ హాఫ్ అన్ అవర్ కూడా నిద్రపోనియది ఇంట్లో ఉంటే ఇంకా హలో
ఆ చెప్పు
మా మమ్మీ నిద్రలో నిద్రపోతాన్నానుకో కో హాఫ్ అన్ అవర్ కూడా పనుకోనియదు లేపేస్తానే ఉంటది నాకు ఇంక కోపం వచ్చేస్తది ఏంది మమ్మీ నస ఊరికే లేపుతానే ఉంటా వు నువ్వు అంటే ఇంగ అప్పుడు వెళ్లిపోతది నాకి ఈ మధ్యలో నేను నిద్ర కోసం కాదు వాళ్లకి పోకపోతే ఏమన్నా కావాల్సింటే తెచ్చిస్తా
అ
మ్ మా అన్న మా తమ్ముడు అంతా ఏం చెయ్యరు
ఉ హూ మొత్తం నువ్వేనా
నేనే వాళ్లకి రైట్ హ్యాండు లెఫ్ట్ హ్యాండు గుండెకాయ
వామ్మో
ఉమ్ నాకు వాళ్లు బాధపడితే నేను తట్టుకోలేను
మ్ హూ
మ్ మొన్న మా డాడికి బాలేకపాయే
మ్
నా అల్ల అస్సలుగానే తెలుసా నేను మా డాడీకి ఫోన్ చేసింటే ఒట్టు ఏడ ఏడ్ చేస్తాను తనం ఏడవాళ్ళకి తెలిసిపోతుందో అని అసలు మా డాడీ నే ఫోన్ చేసి ఒక రెండు నిమిషం చ మాట్లాడుతా అంటే అంతే ఫస్ట్ టైమ్ అది నా ఒక ఒక త్రీ ఫోర్ డేస్ అట్లా ఏడ్చుకున్న తెలుసా నేను
ఆ
నా రూమ్మేట్ కి కూడా తెలుసు ఏంది ఏం చేస్తాం అన్నిీ ఉన్నప్పుడు అ
వాళ్ళకైతే ఎర్లీ లాగిన్ లేట్ లాగౌట్
ఏంటి కట్లా
క్లెయిమ్స్ ఉన్నాయంట
డబ్బులు ఇస్తారా
ఏమి ఇయ్యదు శాలరీ ఎంతనో అంతే
సచ్చిపో మన వాళ్ళకేమి లక్షలు లక్షలు తీసుకుంటారు మనకేమి చెక్స్ అవా వాళ్ళకి
అంతే
హ
ఎందుకో చెస్ట్ దగ్గర పెయిన్ వస్తాందిబ్బా
మసా అది స్పైసీ తిన్నావుదా మజ్జిగ లేదా
ముందేది ఆగషం
దేవతవమ్మా దేవతవమ్మ ఏం లేవా రూమ్ లో
ఏం లేదు
హ ఏం బంది పోతది వాటర్ దాకుని
రేపు మా టీ లో కొత్త వాళ్ళు ఫైవ్ మెంబర్స్ ఇస్తారు
ఏం పో పండగ
అ
హ ఇంకే మా అమ్మ నున్నోేం చేస్తునావ్
అర్ధం కాలి
నువ్వేం చేస్తాన్నావ అంటనా
ఏం చెయలేదు
హ్మ్
వాట్సాప్ స్టేటస్లు చుద్దామా అని చూస్తున్నా
చుడు చుడు
ఎవరిదో కూడా తెలీదు నా ఫోన్ లో ఉంటాయి
ఎవరో కూడా తెలీదు నా ఫోన్ లో ఉంటయి
నా కాంటాక్ట్స్
ఎట్లుంటాయి అట్లా
ఫీమేల్ గ్రూప్ ఫీమేల్ గ్రూప్ ఉంటది మాకి
హ్మ్
దాంట్లో ఉంటాయి
హ్ హ్మ్
అమ్మో నాకి ఎందుకో కుడి కన్నా ఆదర్తందే
ఇట్లా అరిచెయ్ కి ఇట్లా ఇట్లా అనుకో
ఎంజరుగుతదెమో స్వామి నాకు భయం వేస్తాంది
ఏం జరగదు లే అన్ని అట్ల అనుకుంటే ఇంగంతే హ్మ్ ఇంకేంటి
రేపటి నుంచి ఇంకో బ్యాచ్ వాళ్ళనయితే మా టీమ్ లో అంటే మా క్యాబ్ టీమ్ లో వస్తుంది
అవున
యస్
ఎందుకు
మా దాంట్లో తక్కువ అయిపోయినారంట ఎయిట్ మెంబర్స్ తక్కువ అంట వాడికి
ఉహు
అంటే వీళ్ళు రజిత వాళ్ళు లీవులో ఉన్నారు కదా
ఉహు
ఫీవర్ ఒచ్చింది వాళ్ళ మమ్మీకి హై ఫీవర్
ఉహు
వాళ్ళను కూడ కాలిక్యులేట్ చేసేసుకుంటన్నాడు
ఉహు
వడ్ నీ ఎం ఆనాలో ఏమో
ఏమి అనాల్ పుమ్
ఎవరిదో బ్లాక్ లిస్ట్ లో కూడా ఉంది నా దాంట్లో నంబరు
నీకు తెలికుండా
నాకు తెలియకుండానే నా దాంట్లో కాల్స్ ఉన్నాయి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్ లే
ఎట్లుంటయి ఆట్లా
నాకదే కదా అర్థంగా కాంది ఇప్పుడు అందుకే కదా నేను నిన్ను అడుగుతాను
నాకు తెలుసు నేనేం నీ ఫోన్ ను వాడతానా నీ హ్యాక్ చెస్తాన ఫోన్
మీ అంత రిచ్చ కిడ్స్ కాదు కదా మేము
సాల్ చాల్లే డిచ్చన్నా అచ్చనే దుమ్ముతారు ఏమి వేరేలాగ దినరు చీ తుమ్మరు
ఏమో వెరైటీగా తుంతారెమో మీరు ఏమన్నా
ఉ హమ్ సరేంలేమ్మ
మీ సెట్టింగ్స్ వస్తున్నాయి మా దాంట్లో ఆ మీ ఫోన్ లో వచ్చినట్టు వస్తాయ్
ఏమో మరి తెలీదక్క ఇంకేంటి మరి
ఏం అర్ధం కావట్లేదు ఏం చేయాలో కూడా అర్ధం కావట్ల
ఉ హ్మ్ ఏం చెయ్యొద్దులేగాని తిని పనుకో ఏం ఆలోచి చిన ఏం రావ్ ఆలోచిస్తే వ స్తదంటే చెప్పు నేను కూడా నీతో పాటు కూర్చొని గంటలు గంటలు ఆలోచిస్త
కాదు తిని తొంగోవాలా
తిని తొంగ అంతే అంతే అంతకు మించి ఇంకె జేస్తవ్
ఓకే మీరు ఎలా చెప్తే అలానే
కెం మేడం
ఇంకె మేళం మీది చెప్తే మాది ఇంటది మేలం
ఏం చెప్పాలి మేడం
మీరు ఏమి చెప్పినా నేను చేచదను
మా ఊర్లో చీరలు బావుంటాయి తక్కువ రేటు ఏమంటే ప్యూర్ పట్టు కాదు హ్యాండ్లూమ్ అయితే ఎక్కువ రేట్ వస్తది పవర్లూమ్ అయితే తక్కువ
ఎంత పడతాయి
థౌజండ్ నుంచి ఉంటాయి పవర్ లూమ్స్ అయితే
ఆ
ఉమ్ టూథౌ థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అయినా కూడా మంచి చివి వస్తాయి కలర్స్ బానే ఉంటాయి
ఆ
ఉమ్
మాకు తీసుకురావచ్చు కదా
ఉమ్ వెళ్ళినప్పుడు తెస్తాను
ఇంకా అంటే మా నార్మల్గా కూడా దొరుకుతాయా
నార్మల్ అంటే
నార్మల్
క్లాత్ లో అంటే అర్థం కాలేదు డ్రెస్సులకే
డ్రస్సులు కాదు చిన్న పిల్లలకి అట్ల
అవి పావడ ఏమంటారప్ప అవి పావడాలో పావడా ఏందో అంట టారు అవి అమ్ముతారు అవ్ ప్యూరే దొరుకుతాయ్ ఏమంటే